ఆ అక్క షాపింగ్ గురించి మాట్లాడుకుందాం మా ఇగా
ఓకే రా
షాపింగ్ ఇంకా మార్కెట్
హు
వెళ్తా రా షాప్ పింక ఆ వెళ్తా అక్క
ఎల్తమ్ అ
ఉ ఎట్లా షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ చేస్తారా లేదంటే టే ఆఫ్లైన్ షాపెన మార్కెట్ కేల
ఇక్కడ హాస్టల్ కు వచ్చినప్పటి నుంచి ఆన్లైన్ నడుస్తుందిలే
ఆ
ఉ ఆన్లైన్ లో నచ్చితే ఆన్లైన్ కొనిస్తారు ఇక ఆ ఆ
ఇంట్లో ఉంటే పెట్టుకుంటరా అక్క ఆర్డర్స్
ఇంట్లో ఊర్లకి రావన్నమాట పక్క కంటే ఇంకా మళ్ళీ డాడీ కావాలి సపోర్ట్ అది కుదరదు కాబట్టి ఇక్కడనె హస్ట్ నే
ఆహో
మా డాడీకి ఫస్ట్ ఆన్లైన్ది నచ్చదు అన్నమాట
అవును కానీ ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ వెస్ట్ ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ క్కువ నడుస్తుంది అదే బెటర్ అనిపిస్తుందిహు అవునవును
నువ్వేది ప్రిఫర్ చేసావు
రెండు
హు
ఆన్లైన్ కూడా చేస్తా అవునా ఇప్పుడు నిన్న సండే కదా అందుకోసం వెళ్ళిరా
నిన్న అలా అలా వెళ్ళసి షాప్ పింగ్ కోట్ ఎల్ఐసి డిమార్ట్ కి వెళ్ళి వచ్చినాం ఇగ
ఆహో దగ్గరే ఉంటాయా షాపింగ్ మాల్స్ అవన్నీ
లేదు దూరం ఉన్నాయి వన్ అండ్ ఆఫ్ ఫర్ వన్ అవర్
స్వీట్ షాపింగ్ చేస్తారా
స్వీట్ షాపింగె నిన్న స్వీట్ షాపింగ్ కె వెళ్ళినం
అవున
హు తినడం ఎక్కువ అయింది మాకు స్వీట్ షాపింగ్ కన్నా
అంటే ఇంక ఏది కనిపించినా ఇట్లా మనం నడుస్తా ఉంటాం కాబట్టి డైజెస్ట్ అయిపోతది తొందరనే ఫుడ్ సో ఇంకా ఇంకా ఆకలి ఏస్తా ఉంటది
పోతున్నాం పోతున్నాం తింటూనే పోతున్నాం ఇక్కడ అయిపోయిందమ్మటనే ఇంకోటి ఇంకో కరెక్ట్ మంచి గా మాకే దొరుకుతూన్నారు వాళ్ళు
హహహ
సరే కానీయండి ఏదైతే తిన్నాము ఇగ
ఊ
పోయినం షాపింగ్ కి చేసింది షాపింగ్ ఎంతంటే ఐపు ఆ ఆ థౌండ్ దాకా అయిందనుకో అందులో త్రి ఫోర్ హండ్రెడ్ తినడానికె అయినాయి థౌజండ్ కాకుండా ఫోర్ హండ్రెడ్ తినడానికే అయినాయి మాకు
తినడానికి వెళ్ళినట్టుంది షాప్ ంగ్ చేయడానికి వెళ్లినట్ లేదండి
స్ట్రీట్ ఫుడ్ ఇగ అది ఇది ఐస్ క్రీమ్ అంటూ అవి అన్నీ అడ్డంముత్తున్నాయి మంచిగా హ్మ్
తింటారా ఐస్ క్రీమ్స్ బానే
ఆ నేన్ ఇందాకనే తిన్న నీతో మాట్లానకన ముందే
అవునా నో అంటే తావ్ఐస్ ఎక్కువ స్వీట్ నచ్చదు నాకు
క్రీమ్ గూడ
ఆహా తినను ఎప్పుడో ఒక్కసారి ఇయర్లీ త్రీ టైమ్స్ ఏమో తింట కావచ్చు
వామ్మో
నంగ్ జాస్ సల్ స్వీట్స్ నచ్చదు పడల్ స్ స్వీట్ పడదు కూడా నాక్
స్పైసీ మేనా
హుమ్ స్పై తే నిన్ తింటాను గాని స్వీట్స్ అసలు ఆ బిస్కెట్స్ చాక్లెట్స్ కూడా తినను చాక్లెట్స్ కూడా అసలు అస్సలు తినను చాక్లెట్స్ ఇంటే ఎప్పుడో ఒకసారి డార్క్ చాక్లెట్ తాన్ తే
అమ్మా సత్ డేంజర్ అయితే నీతోని
ఇంగోకరైతే అయితే చాక్లెట్స్ కేక్స్ తింటనే ఉంటారు
నేన్ ఈ వీక్లా మాక్స్ ఇ మాక్స్ ఒకరు అయిపోయింటాయి ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా చాక్లెట్స్ కే
అవునా నేను అస్సలే చాక్లెట్ తినను ఎక్కువ నాకు ఒకసారి ఎవరో గిఫ్ట్ ఇచ్చార్ చాక్లెట్ ని వన్ ఫిఫ్టీది అనుకుంటా
నేన్ టూ ఫిఫ్టీ ది ఒకసారి తే చ్చా
ఆ నేన్ నేన్ న దిన లేదు బట్ మా ఫ్రెండ్స్ అందరికి అది ఇంక నేన్ ఫ లా పెట్టి మా ఫ్రెండ్స్ నెక్స్ట్ డే మార్నింగ్ మా ఫ్రెండ్స్ అందరికి ఇచ్చేసిన టూ టూ బైట్స్
గుడ్ గల్వే చాక్లేట్ పి చ్చోల్ంటర్ గద గర్ల్స్
నా కన్నాకిి కు వస్తాయి నాకు తింటే స్వీట్ తింటే అందుకోసమే నేను తిన్నాను
స్వీట్ అంటే అంటే అది ఓకే కాగాని చాక్లెట్ కి కూడానా
ఆ చాక్లెట్ తింటే కూడా అవుతంది ఒక్క నేను ఒక్కసారి టూ బైట్స్ ఎ తిన్నా అది కూడా ఫోర్స్ ఫుల్ చేస్తాయి దానికి నాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ కుర్తుకెళ వచ్చి ఫుల్ కోల్డ్ కాఫ్
ఆ డేంజర్ ఏ
అందుకే తినను నేను అసలు
మస్ యూస్ చేసేటట్టున్నావా
మ్మ్ ఇంట్లో కూడా మా ఇంట్లో కూడా స్వీట్స్ మా తమ్ముడు అయితే మస్తు తింటారు ఎప్పుడు ఏదో ఒక్కటి స్వీట్ తింట
అదే చేతిలో ఏది పెడతే తి
ఓ అసలే స్పైసీ ఫుడ్ ఏది పెట్టినా తింట మరి అ అంత స్పైసీ కూడా తన్నాను నార్మల్గా
హార్ట్ అంతే
హామ్
స్వీట్ కాకుండా హాట్ ఉండాలి
ఆ
భక్షాలు నో గదా
తింటా భక్షాలు అది కొంచెం తినాలి ఆది ఒక టూ ఇన్ఫ్ సంతేగా
అ అయ్య తింటునవ్లే చాలు స్వీట్యి మళ్ళీ వద్దానంటా ఏమనుకు అనుకున్నా
లేదు లేదు అసలు ఏమంటారు భక్ష్యాలు తింటా అప్పుడప్పుడు అవిడ ఒక టుూ తినే సి చలింక అంతే దానికే ఎక్కో అయిపోతది. ఇంకా స్వీట్ తింటే మస్త్ వాటర్ అయితది. అసల్ వాటరే తగకుంటే మ్
చు
మీకంటే స్వీట్స్ ఇష్టమా మీకు చాలా
బోలెడు.
హ్మ్
చచ్చేంత ప్రాణం నాకైయితే
అ
మమ్మీతో మొన్న గు మొన్న ఇంటికెళ్ళినప్పుడు రీసెంట్ ఇంటికెళ్ళినప్పుడు కూడా చూపించుకొని వచ్చా
మ్ హ్
పల్లీలడ్డు తీసుకొని వచ్చా
అవునా ఓ తినాలి అందరు స్వీట్ మా ఇంట్లో కూడా అందరు తింటారు కాకపోతే నాకు పడది స్వీట్
మమ్మీ ఎక్కువ దిందులే గాని మా డాడీ నేను ఫుల్
గులాబ్జామ్ ఇంకా రస్గుల్లా అంటే మస్త్ ఇష్టం నాకు కానీ అది ఒక్కటే బైట్ ఒక్క స్వీట్ తినేసరికె నాకు ఇంక మస్తు అయిపోద్ది
కష్టమే పాప నీతోని
నాకొచ్చి మా మమ్మీ వాళ్ళు ఏమంటారు నాన్ వెజ్ గుడ తి తిన కదా నీకు వచ్చే వాళ్ళు నాన్ వెజ్ తిన రోజు నాన్ వెజ్ తిని రోజు స్వీట్స్ తినే వాళ్ళే రావాలం టది అందరు అట్లనే అంటారు నేనేమో అసలే స్వీట్లు తినను. నాన్ వెజ్ గుడ చికెన్ అంతే
హ్
మా దాంట్లో అందరు మంచిగానె తింటరు. మా తమ్ముడు గుడా అన్ని తింటుండు ఇప్పుడు వాడ్ కూడ ఏం తినకపోతుండె గని ఫుడ్ మటన్ అన్ని తింటుండు.
మీ తమ్ముడు ఏం చేస్తాడు.
ఇప్పుడ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్
ఓకే
హ్
మీట్ అవు తరా ఇద్దరు
ఏంటక్కా
మీట్ అవుతార ఇద్దరు అంటన్న
హ్మ్ అవుతాం అయి వస్తాడు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి
మ్మ్ ఎల్లవా ఇంటికి నువ్వు హాలిడేస్ వస్తాయి కదా
వన్ మంతిక్ ఇగ టూ మంత్స్ వన్ మంత్ కొకసారి వెళ్తా అంతె హాలిడేస్ ఇగ వెళ్ళడానికె మ్మ్ అవునక్క మ్మ్
అమ్మ మేము మంత్లీ కొకసారి విజిట్ అయ్యి వస్తాం ఇంటికి
మాక్ ఎళ్ళడానికే స సిక్స్ అవర్స్ పడతది
వామ్మో
అందుకోసమే ఎక్కువ ఎళ్ళను
మ్మ్ ఇంటి కంటే ఎన్ని అవర్స్ అయిన ఎళ్ళొచ్చులే
మ్మ్ వెల్లొచ్చుగాని ఒక ఫోర్ డేస్ హాలిడేస్ వస్తే వెళ్తా మ్మ్
వస్
ఇట్ల వన్ టూ డేస్ ఉగాదికి మా మమ్మీ రమ్మంటుంది గాని చూడాలి ఇంకా దాని ఉగాది నెక్స్ట్ డేనే రంజాన్ అయితుంది గదా
డే నే గదా
మ్మ్ అదే జూస్తున్నా ఇగ మధ్యలో ఒక సాటర్డే ఉంది ది మళ్ళీ నెక్స్ట్ సండే ఫోర్ డేస్ మ్మ్ ఫోర్ డేస్ వెళ్తే వెళ్త తను లేదంటే లేదు ఇంకా ఇక్కడే ఉండాల్సి వస్తది నేన్ మొన్ననే వచ్చా ఇక్కడికి
నేన్ జెప్పన్నా ఇగ, సండే రోజు వచ్చా నేను సండే గాదు వెనస్డే లాస్ట్ వెనస్డే
ఆహా నేను ఫ్రైడే అనుకుంటా ఫ్రైడే వచ్చినా నేను
లాస్ట్ వెనస్డే వచ్చ సన్డే పోయినా సా వెనస్డే వచ్చా ఈ రోజుకి త్రీ డే, ఆ ఉగాది గాదు ఉగాది కన్నా ముందే వెళ్తు తున్నా నేను
ఎప్పుడు వెనస్డే వెళ్తరా
ఈ సాటర్డే ఎళ్తున్నా నేను సాటర్డే ఫ్రైడే ఎలేశి వచ్చేస్తా మళ్ళీ వచ్చి ఫంక్షన్ ఉన్నది
ఆహా
విజిట్ అయి మళ్ళా వచ్చి ఒక టూ డేస్ ఉండేసి లాగే ఎళ్తా మళ్ళీ ఇంటికి మ్ ఈ సడన్ గా రమ్మని జెప్తరు మా కాలేజ్ వాళ్ళు వేస్ట్
మాకు ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడే సేమ్ స్టార్ట్ అయింది కాబట్టి ఏం లేదు సమ్మర్ హాలిడేస్ ఇస్తరా మీకు
ఆ ఉంటయి ఫిఫ్టీన్ డేస్
మ్ హు ఓకే అక్క ఆ ఓకే